హలో హ్మ్ తేజూ
ఆ చెప్పు సౌమ్య
సో ఎనిమిది వసంతల మూవీ బాగుంది కదా చూసినావా నువ్వు
లేదే ఏమో చెప్పు దాని గురించి చూస్తే గుర్ స్టోరీ చేప్పు కొంచెం గుర్తుపట్టగలం
ఉన్నాలే
చదువు ఆడుండేది ఏ
అ హలో హలో తేజు వినిపిస్తుందా
ఆ వినపడుతుంది
చెప్పాలి నువ్వే చూలేదా నువ్వు మూవీ ఎనిమిది వసంతాలు ఓ
ఓసా కానీ అంత గుర్తులేదు
ఉమ్మ్ ట
ఏమైంది నీకు తెలుస్ చ మూవీ గురించి
నాకు కూడా అంత ఐడియా లేదబ్బా హీరోయిన్ పేరు ఒక్కటి తెలుసు అవంతిక అని
ఆహ ఆ
చూసాక నాకైతే చాలా కొత్తగా పించింది
అవునా అవును ఇది రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరి కాదు అంటా చాలా నిదానంగా సాగిే వైట్ టైల్ అం తే దానంత పని చేప్పచ్చంటా ఇదిఎం ఇరవై ఏళ్ల నుంచి జరిగే పగ కాబట్టి ఆ ఆ బాగా ఉద్రోగాలు పరిమానం చాలా చాలా బాగా చూపించారు మూవీలో ఊటీ ఫస్ మీరు వారణాసి విజువల్స్ సినిమాకి ప్రాణం పోసాడు
హుమ్మ్ కానీ ఆ అవంతిక వరుణు ఇద్దరు చాలా పరిచయం చాలా మంచిగా ఉంటది కదా
ఆ మూవీలోనా
ఉమ్మ్మ్
అవును ని ఫేవరెట్ మూవి గీత గోవిందం అని చెప్పావు కదా దన్ ఆ మూవీ లో ఏమేముంటది చెప్తావా
గీతా గోవిందం అసలు చాలా ఫేవరెట్ మూవీ అబ్బా
ఆ మూవీ గురించి చెప్పవా నాకు నేను చూడలేదు మూవీ
ఏముందబ్బా మా ఫస్ట్ లో అంటే బెస్ట్ కపుల్స్ అనుకోవాళు అనుకోకుండా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు రీసెంట్ గానే మ్యారేజ్ అయిపోయింది
అ
అసలికి అదేదప్పా ఈ ఈ ఎనిమిది వసంతల మూవీలో తన తండ్రిని కూలిపోయినతెలుసా తను ఎంత బాధ అనిపిస్తుది ఆ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్కే మ్యారేజ్ చేసుకొని
ఏ మూవీలో గురించి మాట్లాడుతునవ్
ఎనిమిది వసంత తాలు
అవునా అందులో వాళ్ళ డాడీ ఎక్కడ చనిపోయాడు అందులో వాళ్ళ డాడీ ఎక్కడ చనిపోయాడు
ఆ ఏ మరి అంతలా గుర్తు లేదులే నాకి ఏదో సంథింగ్ అయి చనిపోయాడు అనుకుంటా
అవును ట్వల్ ఫెయిల్ మూవీ చూసావా
ఏ మూవి
ట్వెల్త్ ఫెయిల్
ఆ చూసా గాని గుర్తు లేదు
ఇంకా నీకు ఏం గుర్తుంటాయి
ఇంకేం గుర్తుంటాయి ఫిరాయి మూవీ గుర్తుంది
అవునా అందులో మూవీ స్టోరీ చెప్తావా
ఏముంటది చనా ట్రూ లవ్ అనమాట వాళ్ళది అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు తన ఆ అమ్మాయి అయితే తన అదే అబ్బాయి కోసము అదేది వినాయకుని దగ్గర చేస్తుంటే ఆ అబ్బాయి కోసం అని అదే పని వస్తంది అనమాట ఆ అమ్మాయి తన దగ్గరికి
ఆహ
నువ్వే సినిమా చూసినావు హు ఏంటి
సీతారామం
ఆది లాస్ట్ మట్ ఇవరకు నేను ఓ
అందులో సురేష్ రా
వ పన్నా
మరి ఆయనది ఫస్ట్ మూవీ అది ఆయన సీతారామ మూవీ డైరెక్టర్ జై శ్రీ సురేష్ అనమాట
ఉ
ఆయన ఫస్ట్ మూవి సీతారామం అదే బాగా బలమైన ముద్రఏసేస్ స అసలు ఇండస్ తిలో
హ్మ హ్మ
ఆ మామూలుగా అయితే పోలీస్ సినిమాలంటే హీరోయల్ కనెస్షన్స్ ఫవరెట్ మూవీస్ చాలా ఉనాయి
సీతారామమేన
సీతారామంలో ఒక సాధారణ ఏఆర్ కానిస్టేబుల్ జీవితాన్ని శ్రీనివాస్ జీవితా శ్రీనివాస్ గారి జీవితాన్ని చాలా సహజంగా చూపించారు అందులో
హ్మ అవున్లె దాంట్లో ఇష్టమైన ఒక కంటెంట్ ఏమన్నా ఉందా నీకు
హ్మ అవును కా అక్కడ అబ్దుల్ రఫ్ పాత్ర చేసిన అక్షయ్ కుమార్ గురించి బాగా నచ్చింది కే అయనా కొత్త నటుడు తాన్ న్నతో సినిమాకి ప్రాణం పోశాడు అసలు అతను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గుంటుంది మైనారిటీ పట్ల సహజం లో ఉన్న వివక్షకు చాలా ష్ సునీతంగా పవర్ఫుల్గ
హ్మ అవునవుందడి ఇంకెంత పేజు
అవును మహానంది చూసావా
హ్మ చు
అక్కడ ఏమేమి ఉంటాయి దేవుడు ఉంటారు
శివుడు
ఫేవరెట్ ఇంకా అక్కడ ఎక్కడ ఎలా వెళ్ళాలి ఆ గుడికి
అంటే ఆ కర్నూలు డిస్ట్రిక్ట్ ఐడియా ఉందా మీకు
ఆ ఉంది
ఇన్ని డేస్ నంద్యాల డిస్టిక్ అని ఉం ఇన్ డేస్ కర్నూలు డిస్టిక్ అండీ ఇప్పుడు నంద్యాల్ డిస్టిక్ అయిందనమాట రి రీసెంట్గానే నంద్యాల నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్
ఉమ్ అది ఎలా వెళ్ళాలి తెలుసా మీకీ
ఉమ్ నార్మల్గా అంటే నంద్యాల నుంచి బస్సులు పోతాయ్ ఆటోస్ కూడా పోతాయనమాట ఇంకా మా ఇక్కడ నంద్యాల యాగంటి దగ్గర మూవీ షూటింగ్ కూడా జరిగినాయి పుష్ప అవన్నీ చాలా బాగా చేస్ షూటింగ్స్ చెల్ తాయన్నమాట
అవునా యాగంటిలో ఎవరెవరు ఉంటారు
యాగంటిలో బసవన్న
నువ్వు విజిటేసావా అక్కడ
ఉమ్ ఒక టూ టైమ్సే వన్ టైమ్ అనుకుంటా చాలా మంచిగుంటదప్ప చాలా పీస్ ఫుల్ ప్లేస్ పెడ్ పెద్ద నంది ఉంటది అక్కడ ఆ నంది ఇయర్ ఇయర్ కి చాలా పెద్దగ అవుతుంది అన్నమాట అని కొంచం నమ్ముతారు అనమాట అందరూ
ఉమ్ హు
మ్మ్ చాలా మూవి షూటింగ్స్ కూడా జరిగినై అక్కడ మ్మ్ బాగుంటద అనమాట అ
అవునవును నేను కూడా చాలా సార్లు విన్నా
అవును నంద్యాల్ డిస్టిక్లో ఏమేం టెంపుల్స్ ఉంటాయి అక్కడ చుట్టుపక్కల చు సే మంచి ప్లేసెస్ ఏమేమి ఉంటాయి
అంటే ఒక బెస్ట్ అంటే మహానంది యాగంటి యాహోబిలం అవన్నీ చాలా మంచిగా ఉంటాయి అన్నమా
అహోబిలం నరసింహ స్వ స్వామి ఆ
హ్మ అవును అవును
ఇంకా ఇంకా ఏం గుడి ఉంటుంది మంగళవారం చోల్సేవర్ అమ్మ గుడి కూడా ఏమా నందవరం చౌడేశ్వరి అమ్మ టెంపుల్ గురించి కూడా విన్నాము
ఆహా నందవరం కూడా దగ్గరే అక్కడి నుంచి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట నందవరం గూడా అమ్మవారు చాలా బాగుంటది అక్క
మీ మాటలు వినిపయట్లే కొంచెం పక్కకు రా వేరే సౌండ్ వస్తుంది
ఇప్పుడు ఓకే ఓకేనా
ఆ వాళ్ళ సౌండ్ అంత వస్తుంది
హ్మ్మ్ ఇంకేంటి మీరే క సార్ మీర ఏమన్నా ప్లేసెస్ చూసినారా? మ బార్
ఆ నేను లే పాక్షిి కి పోయినా ఇంకా పావుగడ శనీీశ్వరన్ స్వామి దగ్గరకి ఎలా లేపాక్షిలో కూడా నందిశ్వరుడే అనంతపూర్ డిస్ట్రిక్ట్
ఓకే ఓకే బాగుంటందా టెంపుల్ అక్కడ
అవును చాలా బాగుంటది అక్కడ కూడా పెద్ద మమ్మీ అంటది అది చాలా పురాతనమైన గుడి అక్కడ సీతమ్మవారి పాదం ఉండి ఇంకా గరుడ స్వామిది ఎంది
మ్మ్
ఇంకాక్కడ ఒక స్తంభంలో కింద ప్లేస్ ఉంటుంది మనం చూడచ్చు ఈ పక్కకి నుంచి ఆ పక్కకికి
మ్మ్
స్తంభం కింద స్పేస్ ఉంటుంది కానీ అ స్త్ స్తంభం నిలబడే ఉంటుంది
అదే అదే ఇనా ఎ ఇక్కడ రీల్స్ లో చూసాలే నేన్ కూడా రియల్ గా ఎం చూడలే గాని
ఆ
మ్మ్
ఇంకా
ఇక్కడ కడపలో కడపలో కూడా ఎక్కడబ్బా ఆ నందలూరు అని సౌమినాథ స్వామి టెంపుల్ అని ఉంటది అది కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ గుల్లోకి పోయి సౌమ్యనాల స్వామి టెంపుల్ వెంకటేశ స్వామి ఉంటారు అక్కడ తప్పతే ఆ స్వామి స్వామ్య నాథ స్వామి అని పిలుస్తారు అనమాట ఉ ఆంటీ లేదా అండి
నీ ఫేవరెట్ ను ఏం టి
ఇ పెరుగుంట నక
మీ ఫేవరెట్ మూవీ ఏంది
నా ఫేవరెట్ మూవీ ఆ గీత గోవిందమే ఎ లో
హా ఏ గుడికి ఏ గుడికైనా వెళ్దామా హలో
ఆహ అహ